హ ఏం చేస్తున్నావ్ ఏం లేదు కాళీ ఏ హలో
ఆ ఆ మ్ ఫోన్ చూస్తున్నా హ్ వినిపిస్తుంది
ఓహో ఇంట్లో లేదు ఫ్యాన్
ఆ ఇంకా ఏం చేస్తుంది అంటీ
ఆ అంటీ సారీ కి ఏమో స్టిచెస్ చేస్తుంది
ఉ హ్ తిన్నావా
లేద్ ఇంకా నువ్వు
మ్ హ్
మ్ ఎం కర్రీ
మ్ ఏమో తెలీదు
మాది బెండకాయ
ఓ
హ నువ్ వండలేదా
మ్మ్ మా అమ్మా ఇంట్లో వచ్చి నా
ఓహో ఎప్పుడు వెళ్ళినై
ఎస్టర్డే
మ్ హ్మ్ మీ హస్బెండ్ కూడా వచ్చారా
లేదు మమ్మీ హైదరాబాద్
ఓహో మళ్ళీ ఎప్పుడొస్తారు
ఈ రోజే ట్రైన్లో ఉంది
ఎప్పుడు వెళ్ళిండు
సండే అ
నువ్ మళ్ళీ ఎప్పుడు వెలతవ్ మీ అత్త గారి ఇంటికి
ఒక రెండు రోజు తరువాత
ఓకేఓకే ఏం చేస్తుంది ఆం టీ మీ చెల్లి
అందరు ఫోన్లో బిజి
మ్ హ్మ్ ఇంకా చెప్పాలి నువ్వే వెల్తున్నా
బేలి
హా లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ తర్వాత వెళ్ళలేదు ఇప్పుడు నిన్న నుంచి అయితే వెళ్తున్నా
అహా
ఈ వీక్లో మళ్ళీ ఫ్రైడే సాటర్డే హాలిడేస్ ఎ ఉంటాయి
కో
ఫ్రైడే రోజు రామనవమి సాటర్డే రోజు ఫ్రైడే అండ్ సండే హాలిడే కాబట్టి సాటర్డే రోజు మేమే డుమ్మా
ఓ సెల్ఫ్ హాలిడే అందరూ పోతుంది కాలేజ్కి
ఇంకా ఒక ముస్లిం ఫ్రెండ్ వెళ్తున్నాం ఇంకా ఇద్దరు తెలుగు ఫ్రెండ్స్ రావట్లేదు ఒకరు ఊరికెళ్ళినరు ఇంకొకరు ఇంట్రెస్ట్ లేదంట రేపు వస్తది అనుకుంట అంట చూడాలి ఇక
ఏమైతుంది కాలేజ్ లో ఎగ్జామ్ ప్రిపరేషన్
ఎప్పుడు స్టార్ట్ చేయలేదు ఎగ్జామ్స్ కి మధ్యలో ఉండే హాలిడేస్ లో లో స్టార్ట్ చేస్తా
మ్ హ్మ్ క్లాసెస్ నడుస్తున్నాయి
క్లాసెస్ ఏం లేవు అంటే మొననే ఎగ్జామ్స్ అయిపోయినయి కదా ఇప్పుడు అందరూ కొంచం ఓదిలేస్తున్నారు సరే రెస్ట్ తీసుకోండి అని హా మీ చెల్లి ఖాళీగానే ఉంది కదా నిది ఒక రికార్డు రాసివ్వమను
చెత్తా మీరు రాసినా
మాది మా అక్కకి ఇచ్చిన రాయమని తను లాస్తుంది ఒకటి
మూడు
ఒక్కటి రాస్తుంది
మ్ హు ఇంకా రెండు
ఇంకొకటీ తననే అడుగుదామని చూస్తున్నా తను రాస్తా అంటే తను రాస్తుంది లేకపోతే నెనే రాసుకోవాలి
ఉహు
ఉమ్
ఎక్కడ్ నుంచి చూసి రాయాలి
గ్రూప్లో పీడిఎఫ్ సెండ్ చేస్తున్నారు కదా
ఆచ్చా
ఇంకా చెప్పు
రేపు వెళ్తావా
హ వెళ్ళాలి
అందరూ నువ్వు ఇంకా ముస్లిమ్స్ ఫ్రెండ్
నేను ముస్లిం ఫ్రెండ్ ఇంకా ఒక ఫ్రెండ్
అహా
హా
నా బుక్స్ అయితే అన్ని యెర్ ఒక్క ఆమె దగ్గర ఉంది
అవునా
మ్ ఎగ్జామ్ ఎగ్ ఎగ్జామ్ ముందు ఆమె వస్తది నా ఇంటికి బుక్స్ ఇయడానికి అప్పుడు రా మీరు కూడా
ఆ సరే చూద్దాం
చూద్దాం రా కోసం
సరే ట్రై చేస్తా
ఇంక నా ఎగ్జామినేషన్ ఫీ కట్టు
నీ ఫామ్ పంపించు
ఉమ్ చూస్తా ఎవరైనా పొతే ఇక్కడ నుంచి కాలేజ్కి నేను పంపుత
సరే నువ్వే ఒక రోజు రావచ్చు కదా
ఉహు నెన్ రాను
కాలేజ్ లో ఫుల్ల్ టైం పాస్ అవుతుంది లెక్చరర్స్ కూడ ఎవరు రావట్లేదు
చూస్తా మరి
ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు రేపే రావడానికి ట్రై చేయ్
సాటర్డే రావచ్చ ఎందుకంటే సాటర్డే హాలిడే ఉంటది ఆ మీకు
సాటర్డే మేము ఎవ్వరము మాక్సిమం రాము
ఓ షేట్ మర్చిపోయినా
అందుక్ రేపోస్తే లేక్చరర్స్ కూడా ఎవరుండరు సటర్డే వరకు మీ కసీన్ ఎవరొ ఉన్నరు కదా నువ్ ఎవెర్యడే స్నాప్స్ పెడతవ్ అతన్ని దిన్ చమను ఒక రోజు
అక్కడ మ్ నేను క్లేదు కదా
ఇక్కడా వచ్చి తీసుకు వెళ్ళమను కదా
ఆమమ్మో
నీకు అనిత క్లోజ్ కదా నువ్వు పిలిస్తే రాదా
వస్తది కానీ పని ఉంటయి కదా షాప్ కి వెళ్ళాలి ఆమె
ఓ నీకు స్కూటీ నడపడం వచ్చు కదా ఎవరిదన్న స్కూటీ సెట్ చేసుకొని వచ్చేసై ఒక రోజు
ఆవ్ ట్రాఫిక్ల నాకు రాదు
స్లో స్లోగా స్లో స్లోగా వచ్చేసై
నేన్ నేర్చుకుంటున్నా డైలీ డైలీ నైట్లో
ఎవరు నేర్పిస్తున్నారు
ఎవరు నా హస్బెండ్
ఉమ్
ఫుల్ డ్రైవ్ డ్రైవ్ డ్రైవ్
తర్వాత
తర్వాత ఏమైనా ఐస్ క్రీమ్ వైస్ క్రీమ్ తినకుంటా వస్తా డైలీ ఊ గ్యా
చాలా మంచిగా చూసుకుంటారు మీ హస్బెండ్
ఓ మై గాడ్
నేను దిష్టి పెట్టడం లేదు
నేను చెప్పినా అన్ననా
లేదు లేదు నేనే చెప్తున్నా
ఊ
ఇంకా చెప్పు
చెేప్పు ఈ ఎగ్జామ్ అయినాక పస్ ఖతం ఆ అ
అయితే నువ్వు కూడా హైదరాబాద్ వచ్చేసై పీజీ చేసేద్దాం
ఆ చూస్తా
అప్లై చేస్తున్నవా ఎగ్జామ్స్ కి
ఆహ చెయ్యా అని అనుకుంటున్నా వేరేమైనా చూస్తా
సర్ఫికెట్ దానికి అప్లై చేయ్ పీజీ చేసేద్దాం అందరం కలిసి
చూస్త ఎప్పుడు వచ్చినవ్ కంప్యూటర్ క్లాసు నుండి
సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయ్యింది
ఉహు సరే మరీ బై
బాయ్
బై